ఎక్కడున్నావ్ రా
హైదరాబాద్ లో
ఏం జేస్తున్నావ్
ఏం లే కాళి
అమ్మ వాళ్లేం జేసలంట
ఏముంది మొన్ననే పొలం పని ఇట్లనే ఐపోయినాయట ఎండలు బాగ్ కొడతనని ఇంట్లనే ఉంటరు నువ్వెక్కడున్నావ్
నేను వరంగల్లున్న
వరంగలా పోలే ఇంటికి
పోలే పోలే ఇప్పుడు మాకు సెమ్ము నడుస్తుంది
సెమ్మా సౌతానా మరే
చదువుకుంటానా అదే ఏం చేస్తున్నావ్ మీకు ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయా అని చేసినా
ఐపొయ్నలే గని ఎండో టెన్ డేస్ గా హాల్డేసు మళ్ళీ ఇంటికి పొయ్యి మల్లెవుడొత్తడని
మ్మ్ హు ఇంటికి పోయినా గుడా ఎండలు
ఆ ఇక్కడ రూమ్ లో బెట్టర్ ఫ్రెండ్స్ తోనుండొచ్చు
ఆహా నేను ఈన్నే ఉన్న వరంగల్లా
మ్మ్ హు ఎట్లుంది మరి వరంగల్ల్లో పరిస్థితి
ఓ ఎండలు మామూలుగా గొడతలేవు నేను ఎగ్జామ్ కాడికి పొయ్యే సరికే అంగి మొత్తం తడుత్తాన్ది
అవునా
మ్మ్ కిలో మీటరుంటది ఇగ నడుచుకుంట పోవుడే
ఆహా ఏమైంద సెండ్ గొట్టుకొని పోతే బెటర్గా
అదే చేశాం
ఆ
తిన్నావా మరి
తిన్లే ఇంకా తినాలి నువ్ తిన్నావా
తిన్న తిన్న ఇప్పుడే చిన ఎగ్జామ్ రాసి
అవునా ఏం ఎగ్జామ్ ఇయాలా
ఇయ్యాల మ్యాస్
మే అస ఎట్టొచ్చింది పేపర్
పేపరు అంటే పాస్ కు కొంచెం బానే రాస్న ఫిఫ్టీ పర్సెంట్ రాస్న
హ్మ్మ్
ఆ ఇగ కొన్ని కొసన్లు తెలివనివొచ్చినయ్
అవునా
పాస్ ఐతా
హ్మ్మ్
పాస్ ఐత ఇగ అంటే ఎక్కువ మ్మ్ ఎక్కువ మార్కులు రావు
మ్మ్ హు
చానా మందికి
ప్యాటర్ను ఇట్లొత్తది ఇళ్లకెళ్ళి ఇన్నోత్తయి కొసన్సు
అంటే కొన్ని కొంతమంది చెప్పరు కొంతమంది అంటే ప్ పాతా కొశన్ పపర్ మోడల్ పపర్ ఉంటది గాదా
ఆ
గ్రూపు లో పెడతారు ఇగా అలాంటి క్వశ్చన్లు మేము ఇగ నేర్చుకొని బోతం
అవునా
హ్మ్
చెప్తే మంచిగా ఉండు ఒక ఫైవ్ కోషన్లకి లేక్క టూ వత్తే. అంటే కొంచెం హోప్స్ ఉంటాయి
డిగ్రీ అంటిగా ట్లనే ఉంటదిగా
హ్మ్ హు
మా ఇంటిగేభుడు పోతావ్ మరి
ఇంటికి పోనీగ ఇక్కనే ఇంటికి పోయినా పని చెప్తారు ఏదోటి అం టారు మళ్ళా. బయటికి పోయినా ఎంత దిరుగుతానవ్ అన్. ఇక్కడనే మంచిగ ఇంట్లా తిని పన్
ఆ అంతే ఇంటికి పోతే ఆ ఇన్ టి పక్కనోళ్ళు ఇంకెప్పుడు పో తవ్ ఇంకొప్పుడు పోత ఆనే మటపడతారు ఆ
ఎందుకీయం మల్ల మన ఇంటిగి అప్పుడప్పుడు పేన్ నా అప్పుడే వచ్చిన అంటారు మళ్
ఇంటికాడ మానోళ్ళు ఎంస్సలా తమ్ముళ్ళు
ఏమో వాళ్ళద్ తేన్త్ అయిపెంది. దోశ్గానొల్లది ఇంటర్ అయిపెంది. ఏం జెత్తారో ఏమో మరి
హూ
న్యూ మరే తమ్మునోళ్ళేమో అయ్ ఎ అంట్టాళ్లు తమ్ముడు
ఆ వాడు ఆ మా వోడు కూడా ఒకడు
టేగ్ ఎత్త అంటల్లు కొందరు డిగ్రీ అంటల్
బీటెకు చేస్తే మరే కొంచెం స్టడీ ఎక్కువ ఉండాలే
హ్మ్
స్టడీ ఎక్కువ ఉండాలే. ఓ ఇగ కాలేజ్కి రెగ్యులర్ గా భోవాలే
ఆ
డిగ్రీ ఏ ఆ డిగ్రీ అంటే అంతేముండదులే గవర్నమెంట్ కాలేలిస్కుంటే ఫ్రీగానే చదువుకోవచ్చు హాస్టల్ ఉంటే హాస్టల్ పోవచ్చు
ఆ డిగ్రీ ఏ బెటర్ నన్ అడుగుతే ఈ బీటెక్ వేస్ట్ ఎ డిగ్రీ ఎసేటోల్లేమో బీటెక్ ఎత్ తే భావున్నుంటారు
అంత్ అయ్ ఎవరికైనా అట్లనే అనిపిస్తది గాని చేసినప్పుడు అర్థమయిత్ అది
ఆ ఏమో మరి మనోళ్లు ఏం తీసుకుంటారో ఏమో మరి తీసుకున్నాక తెలు అది అబ్బా అది తీసుకుంటె అయిపోరు ఇది తీసుకుంటె అయిపోరు అని హ్మ్ ఏమో మరి నువ్వు కాని కొంచెం చెప్పు మరి ఏది ఎట్లు ఉంటది ఏంది కథ అని
అదే అదే వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడాలి నేను కూడా ఎగ్జామ్స్ అయిపోతె ఒక ఫైవ్ డేస్ లో అయిపోతాయి
హ్మ్
ఒక ఫైవ్ డేస్ ఇంటికాడ ఉండి మళ్ళీ వచ్చి ఏదన్నా కోచింగ్ తీసుకుంటా కంప్యూటర్ కోచింగ్ అన్నా ఆ
అ డే బై డేనా లేకపోతే లెగ్యులరా
డే బై డే ఉంటయ్ అంటే ఫస్ట్ టు మాకు ఫస్ట్ ఇయరోల్కు ఉంటాయి
హ్మ్
సెకండ్ సెకండ్ ఇయరోలకు ఉంటాయ్
అవునా
థర్డ్ థార్డ్ ఇయరోలకు ఉంటాయ్
నీదే మంచిగా ఉన్నది
ఇంతకు ముందు ఎట్లుండేదంటే మాకు ఒకసారి ఫస్ట్ ఇయర్ లోకి ఒకసారి సెకండ్ ఇయర్ లోకి ఒకసారి పెట్టేది
మాది అట్నే ఉంటది
ఇప్పుడు మాకు అన్ని కలిపి పెడతాలు ఇగ
అవునా
హ్మ్ అంటే ఫైనల్ ఇయరోలు సెకండ్ ఇయర్ సప్లి రాడితే ముందు రోజు రాసుకోవాలి ఫస్ట్ ఇయర్ చదితే పడితే ఆ ముందు రోజు రాసుకోవాలి ఇగ
హ్మ్ హు
సప్లీలు ఎక్కువుంటే బాగా ఇబ్బంది అయితది ఎంబటి ఎంబట్నే ఉంటాయి కాబట్టి
ఆ
చదువుకొనుడు ఇబ్బంది ఉంటది
అవును ఇగ సప్లీలో అడు చిక్కోదు లాస్ట్ ఒక వన్ మంత్ అన అంటే అదిఫస్ట్
హ్మ్ హు నువ్వు రావ అయితే ఇగా
రాన ఇగ నేన్ ఇ మల్ల ఈయ చదువుడు ఇట్లతా మళ్ళీ ఇంటికీ పోయి వచ్చుడు ఇంటికీ పోతే రాబుద్ది కాదు
ఆ అంతే ఇంటికాడ ఉంటే ఒక రెండు రోజులు ఉన్నామంటే ఇక పోబుద్ధి కాదు మళ్ళీ అక్కడికి పోతే ఇంటికాడకే పానం గుంజుతాది
హ్మ్ అందుకనే ఓట్లే ఏం లేకపోతే ఎప్పుడో పోయేటిన్నీ
ఆ ఇప్పుడు ఊర్లే ఫార్టీ డిగ్రీస్ కొడతాంది ఎండ ఎండకు ఎవరు బయటికి వెళ్తేలే
ఇంగ ఇంటికి పోయిన ఇగ ఈ సాయంత్రం అయ్యేదాకా ఎవరు ఎల్తలేదు ఈ పొద్దున పిచ్చి లేస్తది ఇంట్లో కూచో
ఆ వడ దెబ్బ దాకే చనిపోతాలంట ఓరంగల్లా
కడగాన్ బాగానే అసలు బయటకి పోలే వెళ్తులేద్లే
ఉ ఒక్కోసారి వాన పడితే బాగుండు
అంటే ఇలా వాన పడుతుంది కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో పడుతుంది వాన
ఆహా
ఉం ఈ వాన పడితే గట్టిగా పడాలి కొద్దిగా పడ్డ
రూమ్ హాస్టల్ ఆ నువ్వు
నాద హాస్టల్ ఏ ఇక నెక్స్ట్ ఇయర్ రూమ్ తీసుకుం నా నతా
ఎంతమంది హాస్టల్లో
నా హాస్టల్ లో ఫోర్ మెంబర్స్ తెలిసిన ఒళ్ళే ఫ్రెండ్స్ ఒకటే తీసుకున్నామ్ రూమ్
ఆహా బాగుంటదా మరి
బానే ఉంటాయి మా హాస్టల్ గీట్ల అంతా బానే ఉంటాది కాకపోతే కలేకీ పోవుడు నడుసుకుంటూ పోయ్ నాడ్స్ ఉండచ్
మాదంతే రూము కు కిలోమీటర్ ఉంటది రూము ఫైవ్ కే
ఆహా
ఫైవ్ మెంబెర్స్ ఉంటాం ఇక వన్కి
కా మీ షేరింగ్ ఎట్లా రూమ్ ని మీ రూమ్ షేరింగ్ ఎట్లా ఒక్కరిక ఫైవ్ కే నా లేకపోతే ఆ ఫైవ్ మెంబర్స్ కి ఫైవ్ కే నా
ఫైవ్ మెంబర్స్ కి కల్పి ఫైవ్ కే
అట్లా కాదు ఫోర్ మెంబెర్స్ రూమ్ లో ఉన్నా ఇక్కల్కి ఫోర్ ఫైవ్
కానీ కరెంట్ బిల్లు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తది ఇక ఇవన్నీ కలిపి మనిషికి టూ కే పడతాది అంతే వన్ మంత్ కి
అదే బెటర్ అట్లనేేనా
కాకపోతే ఏంటంటే మనమే గిన్నెల్తోమ్ కోవాలి కూరు వండుకోవాలే కూరగాయలు కోసుకోవాలి
ఏం కాదు ఎట్లలేదన్నా వన్ మంత్ లో ఒగ త్రీ థౌజండ్ వడిసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగిలు
ఆ అంతే అంతే
అదే ఇక్కడ హాస్టల్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అటే పోతున్నాయి
ఆ
రూమే బెటర్ కాకపోతే కొంచెం ఓపిక తోనే చేసుకోవాలి
అదే అందుకనే మేము రావంగానే ఇక రూమ్ చూసినాం మంచి రూమ్ దొరికింది మాకు
హ్మ్ హు
హ్మ్ హాలు హాలు బెడ్రూము కిచెను
మంచినేే వచ్చింది
సుబేదార్ సైడ్
ఆహా మంచినే ఉన్నది రుబేదా ఈ సూడాల ఇంగనే కాపోతే ఇక్కడ దూరంగా మెట్టు సైడు ఎల్బి నగర్ సైడు పెద్దమ్బరి పేట్కెళ్ళి పోవాలి రూమ్స్ అయితే ఈ కాలేజ్ ఏమో లోపటికి ఆ డో సిటీకి పోవాలంటే త్రీ ఫోర్ కిలోమీటర్స్ పోవాలి
అవునా
అట్లా టాస్క్ అయితే మళ్ళీ అట్నించ అటు జస్ట్ సిటీ మెయిన్ రోడ్ కి పోనికి త్రీ ఫోర్ కిలోమీటర్స్ మళ్ళీ అటు నుంచి అటు పోవాల అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాయి ఎట్లాన్నా ఈజీగా ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ రావాలి
ఆ మీ కాలేజలో మా తమ్ముడు కూడా ఉన్నాడు
అవునా
హ్మ్ ని ఇగ అంటే తెలుసు అనుకుంట నీకు తో
ఏ ఇయర్
ఇప్పుడు సెకండ్ ఇయర్ అనుకుంటా
అవునా
నేను
అంటే మాది ఇట్లా అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సపరేట్ ఉంటాయి సెకండ్ సెకండ్ ఉంటాది త్రాడ్ ఫోర్త్ అట్లా అంటే ఇయరే వాళ్ళకి వీళ్ళకి అసలు ఆటాచ్మెంటే ఉండదు
అంతేనా
హ్మ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే ఓన్లీ ఫస్ట్ ఇయర్ కె ఉంటది అటు సైడు సెకండ్ ఇయరోల్లు ఉండరు ఇగ ఆడ సెకండ్ ఇయరోల్ల ఉంటంది మళ్ళీ థర్డ్ ఇయర్ వేరేకెల్లా ఉంటది ఓన్లీ ఎప్పుడున్న ఫెస్ట్ ఇ వన్ ఈవెంట్స్ అయినప్పుడే అందరు ఒక దగ్గరకి వస్తారు కాని క్లాసెస్ నార్మల్ అటు ఇటు ప్పుడు ఏము ఉండదు గొడవలు అయితాయ అని అట్లా పెట్టాలె
హ్మ్ హు
లే అప్పుడు ఒకప్పుడుండే అట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచిగా కలిసి కాని ఇప్పుడు అట్లా లేదు ఫస్ట్ ఇయర్ వొళ్ళకు సెకండ్ ఇయర్ వాళ్ళు తెలవదు సెకండ్ ఇయర్ వాళ్ళకు థర్డ్ ఇయర్ వొళ్ళు తెల
మీకు ఎప్పుడు ఎగ్జామ్స్ మరి
మాగి అయిపోయినయ్
ఐపేయినాయా
ఊఉ
మాకు ఇం ఫైవ్ డేస్ లో అయిపోతాయి ఆ
ఆ ఫస్ట్ చేసుకున్నా ముందుగాలే ఐపోయిన్
మ్మ్ హు సరేలే మరి నేన్ మళ్ళ ఫోన్ చేస్సా మా అమ్మి కాల్ జెస్సొంద్
సరే
మ్మ్ సరే బాయ్